పే
ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరు బాగున్నారా
ఇ
ఇ
మీ సైడు వాతావరణం ఎలా ఉంది
చల్లగా ఉండాదండి వర్షాలు పడి ఈరోజంతా ఎండలెక్కువ లేదు చల్లగా ఉంది
ఓకే అండి మీరు ఏ కాలంని ఎక్కువగా ఇష్టపడతారు
నాకు వర్షాకాలం చాలా ఇష్టమండి సీతాకాలం గూడ చలికాలము
ఉ మీకు మంచు ప్రదేశాలంటే నచ్చుతుందా
చాలా బాగా నచ్చుతుందండి
మీరక్కడకెళ్ళీ ఇన్ని రోజులు ఉండొచ్చు అంటే ఎన్ని రోజులు ఉండగల్తారని మీరు అనుకుంటన్నారు
అసలూ
చొప్
వెళ్ళాలని అనుకున్నామ్ గాని ఇంతవరకు అక్కడ్కనేది వెళ్ళాల ఆ వాతవరణంలో వెళ్తేనే గదా నాకు వాడున్ ఎండ్రోజులు ఉండాలనిపిస్తుంది అని తెలుస్తుంది వెళ్ళకుండ్నే ఎట్లా
ఓకే అండి అంటే అకడెళ్ళి నేను ఇలాగ వన్ డే ఉండాలనుకుంటున్నాను టూ డేస్ ఉండాల అ అలా అలా అడిగానండి అంతే మీకాడ్ సెట్ట వుతుందా లేదా అని అడగలేదు నేను
నాకు తెలిదు ఇంతవరకు నేన్ వెళ్ళలేదు
ఉ
చూస్తే వెళ్దామా అనిపిస్తుంది అక్కడ పోతే ముంటాయ్ గదా ఆ చేతులుకి గ్లౌజులు ఏస్ సెటర్లు అలాంటివన్నీ ఉంటాయ్ కాబ ట్టి ఉంటానేమో అక్కడ వెళ్తే
ఓకే అండి మీ దగ్గర్లో ఆ పర్వతాలు అలాంటివి ఉన్నాయా మీరు పర్వతాల పైకి ఏమన్నా వెళ్లార ట్రాన్స్పోర్టు గా
పర్వతాలంటే కొండలా
అవును
వెళ్యామన్ ఇంగ్ తిరుమల కొండ ఉంది దేవుడు దర్శనం జేసుకుంటాము అక్కడికైతే అనుకున్నప్పుడంతా వెళ్తాను అదే మంచు కొండలనుకొని అక్కడే సలబ్రేట్ జేసుకుంటాము మేము తే హ్యాపీగా ఫీలవుతాము అక్కడ బాగా చలిగా ఉంటాది కాబట్టి మంచు ఉండకపోవచ్చు కానీ మంచు అనేది ఫుల్లుగా ఉంటాది కొండలంతా చెట్లుంటాయి
ఓకే ఓకే అండి మీకు పులిగుండు కి వెళ్ళారా ఎప్పుడన్ న్న మీరు
పులిగుండ యాడుండాదండి తిరుపతిలో అయితే లేదు
పులిగుండ మీక్ తెలిదా పెన్మోర్ దగ్గెరుండేది
తెలుసు రోడ్ లో పోత చూస్నాము ఒకసారి దాని కింద గుడికి ఎల్నాము గాని
ఉ
ఆ ఆ స్టెప్సంతా అది ఎక్కడము అవంతా అసలు స్టెప్స్ కల్లా కూడా చూడలేదండి ముందైతే ఆ పెద్ద కొండ అంత గుండు టది
ఉ
అదా అది రెండు రాళ్ళు చీలినట్టుంటది అరిగి కనిపిస్తుంది దూరం నుంచి మా అన్న ఎక్కినాడంట పైకి అప్పుడు తాడు పట్టుకని అందరు వెళ్లారు నేనయితే ఎల్లలేదు
నేను వెళ్ళాల్సి నేను నేను కు మాన్నా మేమంతా వెళ్ళాము
ఇప్పుడు స్టెప్స్ అంతా కట్టినారు కదండి వెళ్ళచ్చు సరే నేను వెళ్ళలేనండి నేను నాకు భయం కళ్ళు తిరుగుతది అది హైట్లో ఎక్కితే
ఓకే అండి మరి తిరుమలకి బస్ అట్ వెళ్ళేడప్పుడు ఆ విండో నుంచి చూస్తే అట్లా కళ్ళు తిరగదా
అదంతే ఉన్నదండి రోడ్డు వెడల్పుగా ఉంటుంది ఏదో దూరం ఉంది అది చిన్నదిగా ఎక్కేటప్పుడు అది అంత కనీసం నడిచే దారే కాబట్టి భయం
నాకైతే హై ప్లేసెస్ ఎక్కడం అంటే బాగా ఇష్టము బంగీ తెలుసా అండి మీకు పైన నించి ఒక రోప్ కట్టి తోసిన తోసేస్తారు కిందకి జంప్ అవుతారు తెలుసా మీకది
టీవీలో చూసాము
అది కూడా అలాగ కూడా నేను చెయ్యాలనుకుంటున్నాను
ఉ
మీరేంట నీ కళ తిరుగుతదంట మిద్ది పైకి వెళ్తారా మీరు ఎప్పుడన్నా
మిద్ది మీదకి ఎక్కాం గాని మా పక్క మూడు ఫ్లోర్లు పైన ఉండదు కండి కాబట్టి కళ్లు ఏం తిరగదు ఈఫిల్ టవర్ ఎక్కానండి నేను ఎగ్జిబిషన్ లో తిరుగుతార
అది ఈఫిల్ టవర్ కాదండి అది
ఉ జాయింట్ వీల్ ఓకేసారీ
ప్యారిస్ కి వెళ్ళారేమో అని అనుకుంటున్నాను
లేదు లేదు నాకు అది చెప్పేదాని తెలియకుండా ఇట్లా చెప్పేశాను
ఒకే అండి
మరిచిపోయి
ఓకే అండి ఒకే ఇది మీరు కొలంబస్ ఎక్కారా
ఎక్కామండి చాలా ఇష్టము అది కూడా మా అమ్మ మా దగ్గర పార్క్ ఉంది పార్క్ లో ఉంటది మా పాప తీసుకెళ్ళింది
ఏందో
కళ్ళు తిరగదండి కొంచెం గుండెలో దడపుడతాది సమను ఉంటనండి కొంచెం అందరిని చూస్తా భయమునే లోపలే కంట్రోల్ చేసుకొని హ్యాపీగా ఉండేటట్టు ఫీల్ అయిపోతా అంతే
ఓకే అండి స్పందన లాంటివి అంట రేసుగుర్రం సినిమాలో స్పందన లాగా
అవునండి భయం ఉంటది కానీ కొంచెం ధైర్యంగానే ఉంటాను
ఓకే ఓకే ఈ సారి మీరు ఈ సమ్మర్ వెకేషన్స్ కి వెళ్ళారా ఎగ్జిబిషన్ కి
లేదండి మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు మేము వెళ్ళలేక పోయినము
ఓకేలేండి నెక్స్ట్ టైమ్ ఆ బాబు కొంచెం పెద్దయితే ఇంక వెళ్తారు కదా కంపల్సరీ
అవును వెళ్తాం
ఉమ్ ధన్యవాదాలు
ధన్యవాదాలండి